హలో
హలో అండి ఎలా ఉన్నరు
అన్నామండి మీర్ ఎలా ఉన్నారు
ఈ బాగుఉన్నాం అండి
భోజనాలయయా
అయ్యాయాండి మీవయ్యాయా భోజనాలు
ఆ ఐ ఐ అండి
ఓకే చాలా డేస్ అవుతుందని కాల్ చేశాను అండి ఎలా ఉన్నారు అమ్మ నాన్న అందరు బాగున్నారా
ఆ అందరం బాగున్నాం మీరు ఇంట్లో వాళ్ళందర్ ఎలా ఉన్నరు
మేము కూడా చాలా చాలా బాగున్నామండి
ఎం ఎన్ ఆ తిన్నామండి మీరు ఏం కూర ఏం వంటకం చేసారు ఇవాళ
ఇవాళ మేము టమాటా కర్రీ రైస్ చేసుకున్నామండి అయితే మా అమ్మ గారు అంటున్నారు మీర్ ఇప్పుడు నేర్చుకుంటా వంటాలన్ అన్నీ నేర్చుకో అనేసి ఇవాళ నాకు టమాట కర్రీ ఎలా చేస్తారో నేర్పించారు
వావ్ ఎలాగో చెప్తే మేము గూడం నేర్చుకుంటాం
మీ అమ్మగారు కూడా మీకు నేర్పించే ఉంటారు గదా మీరు మీకు తెలిసిన వంటలని నాకు చెపుతా నేను నేర్చుకుంటాను నేనైతే ఇవాళ టమాటా కర్రీ ఎలానే ఎలా చేయాలో నేర్చుకున్నాను టమాటా కర్రీ వచ్చేసి టమాటలక్ కట్ చేసుకుంటాం అది మనక్ తెలిసిన విషయమే కదా
ఆ అ మేము ఉల్లిగడ్డ గుడా కోసుకుంటాం దాంట్లోకి
అవును ఉల్లిగడ్డలు కోసుకుంటాం అందులోకి మెంతం కూర వేస్ తే ఉంటదండి టమాటో కూర ఆసం ఉంటది
ఆ ఆ ఏం ఏం వేస్తే ఎలా ఉంటదో కారేదు ఆ మెంతంకూర ఎవరికి నచ్చదు టమాటా వేసి చేస్తే లోట్టల్ ఎసుకొని తింటా నేనైతే
మో హ్ హ్ నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ నా కూరకి మెంతం కూర టమాటా కూర చేస్తే
ఆ మీ అమ్మగారు ఎలా చేస్తారు
మా అమ్మగారు ఫస్ట్ నూనెలో టమాటాలు వేసి బాగా వేయించిన తర్వాత అందులో ఉప్పు కారం వేసాక లాస్ట్ లో ఆ మెంత మొతం కూర వేసి బాగా ఉడకబెడతారు దాన్ని లాస్ట్ లో తాలింపు వేస్తారు అదిరిపోద్ది అంతే
ఈసారి మనం కలవాలనుకున్నప్పుడు తప్పకుండా తేవాలే నాక
తప్పకుండా తప్ప తప్పకుండా తెస్తాను ఎందుకంటే ఈసారి ఈ సాటర్డే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్ కి రండి నేను నాచేతోనే చేసి పెడతాను మీకు అంటే టమాటా కూర ఒకటే పెట్ట పెటానండి యాక్చువల్లీ మా ఇంట్లో బిర్యానీ పెడతారు ఆ రోజు మీరు వెళ్ళేటప్పుడు టమాటా కూర నేను చేసి మీకు పంపి పెట్టి పంపిస్తా
దేనికండి ఫంక్షన్ దేని గురించి ఫంక్షన్
మా ఇంట్లో మా చిన్ననోనిది బర్త్డే ఉంది అమ్ అయితే ఫంక్షన్ ఉందన్నమాట ఉ
ఆహ్
అమ్మ ఆరోగ్యం ఎలా ఉందండి
ఆ బాగుంది
అ ఓకే అదే అప్పుడు ఆరోగ్యం బాలేదని విన్నాను
ఆ హాస్పిటల్ వెల్ హా హాస్పిటల్ కేళ్ళి చూపించినా అంతా బానే ఉంది ఇప్పటికి ఇప్పుడైతే తింటున్నారు మందులు వేసుకుంటున్నారు టైం కి రెస్ట్ తీసుకుంటున్నారు ఇప్పటికైతే బాగానే ఉన్నారు
ఉహుమ్ చాలా సంతోషం ఎందుకంటే మన కుటుంబంలో మన తల్లిదండ్రులు మనకు చాలా ముఖ్యమైన వాళ్ళు కదా వాళ్ళ ఆరోగ్యంగా లేకపోతే మనం ఎంత బాధపడుత తమది బాద్ తెలుసు నాకు ఉమ్
అంతే కదండి ఎవరి తల్లితండ్రులు అయినా అంత అంతే ఉంటది
ఉమ్ మా అమ్మగారు నాకోసం ఒక ఒక కొ కొత్త డ్రెస్ కొనుక్కున్నారు పట్టు లంగా ఎంత బాగుందంటే అది చేతితో వేసిందేనండి
మ్
అంటే మీరు మొన్న నాకు చెప్పారు కదా ఒక ప్లేస్కి వెళ్ళాము ఆ ప్లేస్లో చేనేత వస్త్రాలు ఉంటాయని ఆ అట్లాంటిదే మా అమ్మగారు నా కోసం తెప్పించారు ఎంత బాగుందంటే అవస్ వస్త్రాలు చాలా బాగున్నాయి మీరు అక్కడ చూసిన చేనేత వస్త్రాల గురించి ఒకసారి చె త్తర నాకు
ఆ ఎ చెప్తాం అది చ చీరలు అది గద్వాలు చీరలు కంచిపట్టు ఇది పోచంపల్లి ఇలా ఉన్నాయి కదా అన్నిీ తీసుకొచ్చి కే దగ్గర అమ్ము హలో
ఆహా
మల్ మళ్ళా ఇది బాంబో చెక్కలు ఉంటాయి కదా వాటితో ఇంటిడ డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ ఉంటాయి ఇట్లా కప్ కప్స్ చాలా చాలా రకమైన ఉంటాయి
ఓకే చాలా సంతోషం ఏమంటారు